హలో వినిపిస్తుందాండి నమస్కారం అండి
ఏం చేస్తున్నరండి
ఏం లేదండి కూర్చొని ఉన్నాను మీరేం చేస్త
ఏమి లేదండి ఇప్పుడే వాడుకున్నామండి తిన్నామండి మీరు
పడుకున్నారా తిన్నరు పడుకుంటాళ్ళు మంచోళ్ళు మీరు ఏం లేదండి ఇగ జలుబు అయ్యింది నాకు గొంతంత నవ్ ఏ లేవు మాట కూడా వస్తలేదు నోట్లో నుండి
ఎందుకు కూల్ వాటర్ బాగా తగిల్లా అండి
అవునండి కూల్ వాటర్ కాదండి వాతావరణం మారుతూ ఉంది కదా ఆ ఒకసారి ఎండ కొడుతుంది ఒకసారి వాన కొడుతుంది అలా అని
వర్షం పడుతుందండి మీకాడ
పడట్లేదండి మీ దగ్గర పడుతుందా ఈసారి కాలం లేదట అండి
అవునండి లేదట కదండి
ఆ ఈసారి లేదటా కష్టమే అందరూ పత్తికి ఆ ఆ రైతులందరూ గింజలు పెట్టిళ్ళు ఒక వాన పడంగానే ఇగ మళ్ళ వాననే పడతలేదు అది మళ్ళీ ఇంకో వాన పడితేనే మొలికెత్తు
అవునండి బాధ పడుతున్నారు బర్ల గి ఇట్లా గడ్డి గిట్లా లేదు గోర్లకు లేదు గడ్డి
అవునా అంటే పచ్చిగడ్డా అండి
అవునండి
ఆహా
వర్షం పడతానో మంచిగా మొలుసు వర్షం పడట్లే కాబట్టి ఇగా అంత ఎండిపోయిందండి ఎండలకి
అవును ఎండలు కూడా బాగానే కొట్టిన్నాయి కదండి
అవి వాటికి పాపం ఆకలి అయి ఊక వొర్రుతన్నాయి అండి
అవునా ఎందుకంటే ఇంతే కదా అండి ధరలు
ఆ ఎండిగడ్డి తింటే గాని కొంచెం పచ్చిగడ్డి తింటే చాలా పాలిస్తాయంండి
అవును సోఫ చె సొఫనటా కదండీ
సొప్పన ఆడతారు గానీ ఇంకా తని సరిపోదు కదండి కొంచెం ఆగడ్డి కొంచం చొప్ప కొంచెం ఎండిగడ్డి అయితే మంచిగా ఉంటుంది కదండి అ
అవును ఇది వాటికి కూడా ఏది పెట్టినా మనం కూడా ఏ ఎంతేనా అన్నం తిన్న దానికి కిందికి రాదు
ఆ అదే అండి అట్లనే సేమ్ ఉఎ
ఓ వాటికి కూడా
ఉమ్ ఇప్పుడు తొంప్ పదే తంది ఎండ బాగా కొడతంది ఈ పక్కడ అయితే
అవునా మా దగ్గర ఏం ఎండ కొడతలేదండి లే మామలుగానే ఉండదు ఇంకా ఇంకా అంటే ఇగ వాతావరణం చల్లకుంనదండి ఎండ కొట్టలేదు వాన కొడతలేదు అని
ఆ ఆ అట్నే ఉందండి మొత్తం
ఉమ్ మాది హీటర్ ఖరాబ్ అయిందండి హీటర్ ఖరాబ్ అయిసరికి చల్ నీళ్ళ తోటే స్నాన్
అబ్బా మీరు ఇంకా ఉడుకు నీళ్ళతోనే స్నానం చేస్తారండి
అవునండి వేడ్ నీళ్ళతోటె చేస్తారు కదండీ చన్నీళ్ళతో
అమ నువ్వు వెన్నిలతో చేయ అండి సర్నేలేనండి ఏ కాలంమయినా సర్న్నీల్లే
వామ్మో మేము చన్నన్నీళ్లు అసలు చెయ్యమండి నాకైతే చల్నీళ్లతో తే చానమట్టుకు జరం వస్తాది మళ్ళీ
నాకు వేనీళ్లతో స్నానం చేస్తాం మోస కూడా రాదండి
అవునా మీకు ఏ ప్రయాణం అంటె ఇష్ ఇష్టం మండి బస్ ప్రయానమ రైల్
బైక్ పైన ఇష్టంమండి నాకు లాంగ్ డ్రైవ్ పోవాలే
అవునా నాకు బస్ బస్ నచ్చదండి వచ్చి వంతింగ్ వస్తాయి
అవునా
ప్రయాణం అంటే కూడా నచ్చుతాంది రైల్లోనే ప్రయాణిస్త
అవునా అండి
ఉమ్ నా కేటెలిన వాంతిగ్ వస్తది
మా ఇంటి పక్కనా ముసలోల్లు ఉంటారండి వాళ్ళు తిట్టుకుంటారుళ్ళండి పాపం ఒకరు సోప్తే ఒకరు ఇంటలేరండి వాళ్ళు
భార్య భర్తల
ఆ అవునండి
హా మంచిగా ఉంటాదండి ముసలొల్లా గొడవ విన త లేదండి మీరు అంటున్ మంచిగుండాల గొడవలు అది
చెప్తారు
కానీ ఒకళ్ళు ఉండ కదండి వాళ్ళు ఆ
అవునండి వాళ్ళు నిజంగానే వాళ్లు కొట్టుకుంటారు తిట్టుకుంటారు మంచి మాట్లాడుకుంటారు ఆ
ఆ ఒకళ్ళూళ్ళ ఒకళ్ళు ఉండరు మంచి నాకు రైల్ ప్రయాణం అంటే బాగా ఇష్టం ఉంది ఏటన్నా పనికెళ్తారా అండి ఇంటికానే ఉంటరా
గొడవ అరిగేదాక తిరగడం
ఆ ముసల్లోల్ల తోటి మీరుంటురా
ఏహే లేదండి ఎప్పుడన్నా ఊకేటివి చూస్తానండి లేకపోతే మా ఇంటి పక్కన దోస్తు ఉంటారు గదండి వాళ్ళతోని పచ్చీస్ గిట్లా ఆడుకుంటాం మీరు
ఆడతారా ఎప్పుడైనా పచ్చీస్ తెలుసా మీకు
తెలుసండి కానీ ఆడమండి ఎక్కువ కది ఎక్కువ రాదు మేము లూడో టెంపుల్ రన్ అది ఆడతాను
అవునా నేను గూడా ఫోన్ లో అవి ఎక్కించుకున్నా గాని ఊకే ఆడతా ఉంటే టచ్ పని జేయట్లేదు అండి అందుకే ఇగ డిలీట్ చేసినండి వర్క్ ని
అవునా నేను గూడా యే అంటే చిన్నప్పుడు ఆడేదండి ఊకే పచ్చగిల్లలు బాగా ఆడేది చిన్నపిల్లల తోటి మా దోస్తుల తోటి ఇగ అందరు ఆ అందరికి పెళ్ళిళ్ళైనయ్ ఇగ అందరు ఎవరి అత్తగారింట్ల వాళ్ళు ఉన్నరు ఇగ ఎవళ్ళి వాళ్ళు ఆడుతుండ్రు
అవునా అండి
ఉమ్
ఉమ్ మా ఇంటి పక్కన పెద్దోళ్ళు గూడా ఆడతారండి పెళ్ళైయిన వాళ్ళు గూడా
ఇగ అందరు ఇంటి కాడవున్నప్పుడు ఆడతారు గదండి
ఆ
ఆ మేము గూడా ఇంటికాడ ఉన్నప్పుడు నేనైతే పెళ్ళికి ముందు అయితే ఉదయం కాగానే లేసి తిని ఆట ఆడేది అష్టచెమ్మా అచ్చన రాళ్ళు ఉమ్ ఉమ్ అది ఉంటది చూడలేరు ఏమో ఆట అది యే బిలేసి తొక్కుడు బిల్ల ఉమ్ అవ్వే ఆడేదాన్ని ఊకే అందరితోటి లొళ్ళి పెట్టుకునే దాన్ని
చిన్నప్పుడు బౌల్ తో ఆడుకున్నారండి
ఆ అది గూడా ఆడుకునేదాన్ని అంటే ఇగ పెద్దగైనంకా ఏం ఆడతామండి ఈ ఫోన్లు వచ్చినా గానించెల్లి ఫోన్లు పట్టుకునుడేనాయ్ ఆటలు కూడా లేవ్
అవునండి మాకు ఈ రోజు ఒక ఫంక్షన్ ఉందండి వెళ్ళాలే
ఏం ఫంక్షన్ అండి
సారి ఫంక్షన్ అండి
అవునా మీ చుట్టాలా లేకుంటే మీ ఊరోళ్ళా మీ చుట్టాలా ఏం బెడుతుంది మరి
ఏం బెట్ట అంటే కొంచెం దూరం అండి ఇగ కట్నమే ఇస్తాం మేము
ఆ దూరమోలకు కట్నం యేస్తం దగ్గరలకేమన్నా బెడత్తాం గదా ఉమ్
ఏ చెప్పిల్ గదా అని పోవాలి ఇగ
ఆ పోవాలి గదండి ఇగ అందరు ఊళ్ళ అయితే మంచిది అండి ఒకలికొకల్కి మంచి
ఆ మా అక్కడ అట్లనే పోతారు కాగానీ ఇప్పు మా దగ్గర అందరూ కలిసి కూలిపోతారండి మా మా మమ్మీ వాల్ గిట్లా
ఇక వాళ్ళ అందరు అయిపోయ వచ్చినాక భోజనానికి వస్తారు కదా అండి
ఆహా అట్లా కాదండి ఇప్పుడు కూలి కో ఏటోలు అందరు ఒకటే గ్రూప్ కాబట్టి ఎవ్వల్ ఫంక్షన్ అని వాళ్ళందరు కూ ఎవ్వరి కూలికిపోరండి
అందరి గెలుస్తానే ఉంట్ర
ఆ ఇగ అందరు ఆ రోజు ఇంటికన్నే ఇగ ఇగ ఆసాంలో ఏమో ఇక వీళ్ళు వాడే ఇవ్వడనో అని అందర్ తి
ఆ అవును మంచిగున్నదండి మా దగ్గర అయితే అట్లా పోకుండా ఉండరు వెళ్తారు ఖచ్చితంగా అంటే మధ్యాహ్నం వచ్చి తింటారు భోజనం టైంకి వస్తారు పొద్దుగాల కూలికి పోతారు మధ్యాహ్నం వస్తారు
మా దగ్గర ఇంటి దగ్గరనే ఉంటారండి అందరూ
మ్మ్ మ్మ్
మంచిగా ఉంటదండి మా వాళ్ళ అందరు మంచిగా ఉంటారు మా
ఆ మంచి కలిసి మలిసి ఉంటున్డ్లి లేదు ఏదైనా ఫంక్షన్ అయితే ఇక ఆ రోజు వాళ్ళకి సెల్వనట్టు
ఆ ఇగ తెల్వనట్టుగా ఒకవేళ కొంచెం దూరం వేరే ఊరోళ్ళు అంటే ఇక్కడ ఉట్టి వేరే ఊరు కోతురు చూడండి
ఏయ్
అయ్యా వాళ్ళు గిట్లా వెళ్తే ఒక మా పిల్లల్ని పంపిస్తారండి మీరు ఓల్ గా మీకు కూలిపోతామ్ అంటారు ఒకొ ఒకసారి లేపోతే వాళ్ళే పోతారు
ఉ అందరికి అనుకొని పోతారు
ఆ ఇక అందరు అనుకుని పోతారు ఒకళ్లు పోతే అందరు పోతారు ఒక్కరి ఇంటికా ఉంటే అందరి ఇంటికన్నా ఉంటారండి మా వాడ
మంచిగా ఉన్నదండి అందరు కలిసిమెట్టుగా చేసుకోవడం మంచి పద్ధతి అది ఎందుకంటే మా దగ్గర ఎట్లుంటందంటే ఆ నువ్వేంది నేనే ఏంది అన్నట్టు పోతారు నాకేళ్లేదు నీకెళ్లేదు ఇదే ఉల్ళ్ల్ ఇళ్ళైతే ఎళ్ంత వెళ్ళ వాళ్లు వెళ్ళాలి అందరి నుంచలి
అంటే ఈ రోజు మనం పో పోతేనే కదండి రేపు వాళ్ళు కూడా మన ఫంక్షన్ కు వస్తారు అట్లానే పోతారు
అవునండి అందుకే ప్చ్ అందరు అందుకే అంటున్నండి ఊళ్ళలో మంచిగున్ అందరు కలిసినట్టుగా ఏదైనా చేసుకున్నా గుడా మన్
ఇంక చుట్టాల కంటే ఇంటి పక్కనోళ్ళు వాళ్ళే మంచో లండి చూట్ చుట్టాలు పైసలు ఉంటర్
అవునండి ఇయల డబ్బులు రేప్ డబ్బులు ఉంటేనే వస్తరు లేకుంటే బాగా కాదు ఈ రోజులల్లో బంధాలు కూడా అలానే ఉన్నాయండి డబ్బున్నోళ్ళకే విలువ డబ్బులు లేనోళ్లకు ఏ విలువలేదు
సిటీలు ఉండడం డబ్బులు ఉండడం గవ్వే చూత్తలండి అందరు ఎక్కువ
అవునండి డబ్బులు ఉన్నోళ్ళకే విలువిస్తారు
కాపోతే వీళ్ళు మంచోళ్ల చెడ్డోళ్ళ అని చూసుడే లేదండి
మ్ ఊళ్ళనే ఆపతు సపతన్న ఏదన్న ఉన్న గుడా అదుకుంట్రండి మ్ మాకు తెలిస్ మాకు తెలిసిన ఆయనా ఆ మాక్ తెలిసిన అన్నయ్య వాళ్ళ నాన్నకు యాక్సిడెంట్ అయిందండి మొన్న సడన్ ఆ యాక్సిడెంట్ అయితే ఇగ అందరూ వాళ్ళ ఊళ్ళోళ్లే తీసుకెళ్ళి డబ్బులు బెట్టుకున్నరట అండి ఈ రోజులలో ఎవరు నముతున్న అసలు ఊ నువ్వు ఇస్తే నీవు నాకు రేపు ఇస్తావా ఇయ్యవా అన అడుగుతరు ఆ బెడ్ మీద ఉన్న గుడా నా పెప్ ఇప్పుడు కడతావా అని అడుగుతారు
గట్నే ఉంటదండి ముసలి వాళ్ళు ఉ హ్హ్
అట్లాంటిది ఇ అట్ల అడ అట్ల కట్టిండంటే నేను అసలు షాక్ అయిన
ఇవి అంటే పనే ఉన్నారా ఊల్లోళ్ళే మంచిగ చూసుకుంటళ్ళు చుట్టాల కంటే
అవునండి అంటే బంధాలు బంధుత్వాలు అదే విలువలు వాళ్ళకు తెలుసు గబట్టే అట్ల ఉంటుంది ఇక్కడ ఉన్నోళ్ళు సిటీలున్నోళ్లే ఏమ ఆలో సి సరే అండి ఈ డబ్బు ఇట్ల సంపాదించాలి ఆ డబ్బు అట్లనే డబ్బున్నోళ్ళకే విలువ డబ్బు నెల నెలకేమో ఈఎంఐ లు
అవునండి అట్నే ఉన్నారు అందరూ
అందుకే ఎ పల్లెటూర్లలోనే మంచిగ అనిపిస్తుందండి నాకైతే మీరు ఎప్పుడన్నా వచ్చారా అండి ఈ పట్టణానికి
ఆ మా అక్క వాళ్ళు పట్టణంలోనే ఉంటరండి
వస్తారా ఎప్పుడైనా
ఆ వస్తామండి మా కాలేజ్ గుడా పట్టణం నేనండి
అవునా మంచిగ చూసుకుంట్రా అండి
ఆ మంచిగనే చూసుకుంట్ర అండి ఇగ మా ఇల్లు లెక్కనే ఉంటదండి ఇగ ఆడపోతే నేను
ఆ మీ సొంతక్కన అండి
తక్కండి ఇద్దరు బాబులు ఇగ వాళ్ళతోనే ఆడుకుంటానండి నేను
ఆ మంచిగ చూసుకుంట్రేమో ఇగ అంతే సొంత మోళ్ళు మంచిగనే చూసుకుంట్రూ
య్య వాళ్ళు కొడుతరండి ఆ కొడుతరండి నన్ను ఊకే
హ్ హా మా బాబు గుడా అండి మా చెల్లె వస్ స్తే మా చెల్లను మస్తు కొడుతడు ఓ ఏమ కొట్టుడు కొట్టిండు మేము మొన్నస్తే ఓ అక్క నేన్ రానే నన్ గొడుత్ చెండే నీ కొడుకు అని అంటది మా చెల్లె
పూ మొన్న నేన్ పోయినప్పుడు పూరీల తొ నిన్ను కొట్టిండని చెయ్యి అంత వాసింది ఏడ్చిన ఇంగ నేను మ్మ్
ఇగ వాళ్ళ అమ్మ కోట్టినాలె మీ అక్ ఆ సరే అంది మరీ